ఏం చేస్తున్నరు
ఏం చేయలే కూర్చున్నా ఊరికే
మ్ పనుకునేది
పండుకునేది నేను కొంచెం లేట్ టెన్ కి లేవన్ కి అలా పండుకుంటా
నీ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఏం చదువుకునేది లేదా
ఏం లేవు చెస్ నేర్చుకుందాం అనుకుంటున్నా నేర్చుకుంటున్న చిన్నగా ఇంకా అంతే ఏమో
ఊరు పని అయితే చేస్త
హ్మ్
మొలకల పండుగ చేస్తారు ఇక్కడ మీ సైడ్ చేస్తారా
హూ చేస్తారు
మ్ అంటే నార్మల్ గా అది సీజన్ ఆ ఆ అదే ఇది పంట ఎస్తారు కదా ఆ సీజన్ లోనే చేస్తారు అది పంట స్టార్ట్ చేస్ ప్రతి ఎండకాలం అయిపోయి వర్షాకాలం
వర్షాలు పడాలని చేస్తారు వర్షం
తేటపుడు చేస్తారు పంటలు కూడా అప్పుడే ఏస్తారు కాబట్టి ఇదే మొలకల పండగా అందరూ చేసేది
మ్
అంటే నార్మల్ గా ఆచారం ఊరి బాగుండల్ల ఊర్లో మంచి జరగల్ల అనే దానికి కూడా చేస్తారు
మ్ మా ఊర్లో అయితే ఫస్ట్ మొలకలు పోసే టప్పునుంచి అంటే ధాన్యం తెచ్చుకుంటారు ఫస్ట్ చిన్నపిల్లోలని ఉంటాది కదా వాళ్ళని పిలుస్తారు
చిన్నపిల్లలు ఎందుకంటే చిన్న పిల్లోల్లు చూస్తుంటే వాళ్ళు దేవుళ్ళతో సమానం కానీ చిన్నపిల్లలను పిలిపించి చిన్నపిల్లలను పిలిపించి చేపి చేది
ఇంద్ర దేవుని కి చేస్తారా పూజ
వర్షం పడదానికి ఇంద్ర దేవున్ను ఆ నార్మల్గా ముందు రోజు బియ్యము అవి అందరికి భోజనం పెట్టేగాని వస్తారు ఏంటి
హ ఆ వచ్చి పాటా పాడతారు
అ
ఏడాదికి ఒకసారి వచ్చేటి అనేదో సాంగ్ పాడుతారు హ
బేలల్లో ఎవరు కూరగాయలు ఎవరు యాది ఇయ్యాలే అనుకుంటే అది ఇస్తారు ఇంగా అంత ఊరంతా ఇరు తీసుకునే దానికి మొలక ఒకట పోస్తారు లేదంటే మనమైన ఇత్తం ఇంటి దగ్గర కూడ పోసుకోచ్చా మేమైతే చిన్న ఇవి కొబ్బరి చెప్పులు ఉంటాయి కదా కొబ్బరివి టెంకాయ వి
హ కింద గురక పెట్టి ఆ
మాకొచ్చేదట్లేస్తాం హే అదే తీసుకొని పోతాంది ను లోకల్ వున్న రోజు చిన్నపిల్లోలకి బాగా రెడీ చేసి చీర కట్టి ఆ జడ వేసి వే మొగ్గలు కూడా గుట్టిస్తావుండ్రి పెద్దాయ్ జడ పెట్టి ఆ జడకి మొగ్గలు గు తన్నావ్ రెడీ చేస్తే అందరు ఆ గులక అ
చిన్నప్పుడు నేనైతే ఆ పో పోతుంటే మొలకపోయాక ముందే పోతుంది ఫస్ట్ ఇంకా ఇత్తనాలు ఏస్తారు అనగా పిచ్చుకోన్ అందరి ఇంటి దగ్గరకొచ్చి పిలుచుకోను పోతాండ్రి పోయి అక్కడ ఇంకా వాళ్ళు పో ఏదో దేవుడు పూజ చేసి ఫస్ట్ టెంకాయ కొట్టి స్టార్ట్ చేస్తారు మొలక పోయడం ఇంకా పో పోసి ముందర దాని మీద వాటర్ చెల్లి పోస్తారు ఇంకా ఎవరన్నా ఉ ఇ ఇంటి దగ్గర పోసుకునే వాళ్ళకు ఉంటే వాళ్ళ కొన్ని పెడతారు దాంట్లోకి వడ్లు అవన్నీ కలుపుతారు ఇంకా కొన్నివో ధాన్యాలు కలుపుతారు
అంటే ఏవైనా గాని గింజలువి ఎందుకు అంటే పంట తరిగి దగ్ రావాల వర్షాలు బాగుపడని చేస్తారు కాబట్టి ఏదైతే పంట చేస్తా ఉంటారు రైతుకి ఏది వాడతారో అవన్నీ ఎస్తరు నార్మల్గా అంత టెంకాయ అంత కొట్టేసినాక గుళ్ళ కూడా పెడతారు వాళ్ళు హలో